హలో హలో
హలో
హలో ఆ
ఆ ఆల్ బాగున్నారండి.
బావున్నానండి ఏ జేస్తున్నారు. ఏ జేసున్నారు.
ఇప్పుడే భోజనం చేసి ఏదో స్వీట్ చేద్దాము అంటే మీ గుర్తొచ్చి పోన్ జేస్
అవునా ఉహ్మ్ ఏం స్వీట్ చేసున్నార్ ఏంటీ.
అదే అండి అన్ని కలిపి ఇయాటేరు డ్రై ఫ్రూట్స్ తు ఇంకా ఆ నువ్వులు అవన్నీ కలిపి చేశానని చెప్పాను కదా మొన్న అద్ చాలా ఆరోగ్యంగా ఉంటదని
అవును
అదొకసారి అడుగుదాం అని జేసా ఏంటండీ. ఏమి అది అలాంటివి తింటేనే పిల్లలకు బలముగా ఉన్నట్టుంది. ఈ రోజు అందుకని ఒకసార్ చేద్దావని ఏది పెట్టినా తినరు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అందరో అవ్ ఎండగా ఉంది కదా నీళ్లు ఎక్కువ తాగేస్తున్నార్ నీ తాగుతున్నారని మీమ్మకాయ నీళ్ళు పుదీన మజ్జిగ అవన్నీ పట్టిస్తున్నాం.
ఉహ్
అనే పోషకలన్నీ ఉండేలా చూసుకోవాలని ఆ బి మీరు ఎలా చేసారంట స్వీటూ
అన్ని డ్రై ఫ్రూట్స్ అవబో అన్ని వేయించనండి లైట్గా అబూ దీనికి జీడిపప్పు అవ్ ఇదేంటి పిస్తాపప్పు బాదం పప్పు. ఓ ఇదేంటి అన్ని గుడా పల్లి నువ్వులు అన్నీ వేయించా వేయించి కొంచెం చల్లార్ బెట్టి అవన్నీ పౌడర్ జేసా బెల్లంమేమో తూరిమేసి దాంట్లో కలిపాన్. కలిపి మళ్ళీ ఊ ఆన్ అంటే ఆ పౌడర్ లైట్ గా కొంచెం గరుగ్గా జేసి అ పౌడర్ లో బెల్లం గలిపి మళ్ళీ మిక్సీ గొట్టా మొత్తం గలిసిపోయింద్ అన్మా అప్పుడు మొత్తం కలిసిపోయి కొంచెం పౌడర్లా అవుతుంది. అప్పుడు దాంట్లో నెయ్యి కాచుకొని వేసుకొని ఉండలా చుట్టుకుంటే బలమని పిల్లలకి అలా జేసి బెట్టా.
మరి అందులో కార్జురాలు కూడా యేసరా
అ కార్జురాలు గూడా యేసా
మరి అయి ముక్కలు ముక్కలుగా అయినయ లేక పేస్ట్ అయిపోయినాయా.
ముక్కలుగా అంటే. మనం కొంచెం పొడిగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం ముక్కలుగా ఉంటాయి. అ దాంట్లో కలుస్తుందండి అది.
అవునా ఇదొక బలమైన. ఆహారం ఎలాగైనా పెడదామని వచ్చేది వచ్చేది వర్షాకాలం తర్వాత శీతాకాలం కదా.
అవునండి.
వర్షాకాలానికి మళ్ళీ జ్వరాలు అవన్నీ వస్తాయి మర్చిపోయిన వర్షాకాలం వస్తుందంటే మునగక్. కూడా తినాలి కదా. మనగాకు మంచి ఇమ్యూనిటీ ఇస్తదని. అదే. ఆషాఢమాషంలో.
మునగాకు ఒకట్.
అ
మళ్ళేమో ఇది గుడానండి పనగంటి కూర పనగంటి కూర కాదు. అ గంగబాయిలాకు కూడా హార్టికి మంచిదటండి మంచిగా. బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందంట అది. చాలా మంచిది దన్. గంగబైల్ కూరా చాలా అంటే చాలా మంచిదటండి అది తింటే. ఆ నేను తరచూ వండుతూనే ఉంటాను పప్పు.
ఎలా చేస్తారు చెప్పండి గంగపాయలు వేసి.
గంగబైయిలు మామూలుగా మనం తోటకూర పప్పది ఎలా వండుకుంటాం పాలకూర. సేమ్ అంతేనండి అది గుడా.
పప్పు ఆకు కలిపేసేసి కుక్కర్లో పెట్టేయడం అంతేనా. అ
వాదంతా ఉడికాక చింతపండు వేసుకోవచ్చు చింతపండు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. మ్యాంగో వేస్తే అదొక టేస్ట్ మామిడి. ఏస్తే అదొక టెస్ట్ ఊ.
మావిడికై కలిపేసి నేను విన్ లేదండి. పొనగంటి ట్రై చేశాను పప్పులో పోనగంటి ఆ ఆకసలు మెత్తగా అవదండి. హ
పొనగంటి మేము వాడమండి అసలు అది ఎ. స్వచ్ఛమైన పొనగంటి కాదంటరు బయట ఇళ్ళ ముందు వచ్చేది.
అవునా.
ఆ. అది ఎందుకో నాకు నచ్చదు ఇక్కడ ఎందుకంటే మా సైడ్ పనుగంటి కూర. చెరువులు గట్ల మీద వాటిల మీద వస్తుంది ఆ. అది అదొక రకంగా ఉంటుంది ఇప్పుడు మనం మా. కెట్లో కొనే ఆకు కూడా అది ఎట్లా అంటే పొడుగ్గా వస్తుంది ఆకేంటో. మా సైడ్ వచ్చే ఆకమో కొంచెం పొట్ పొడుగు ఉంటుంది మరి అన్. పోడుగు ఉండదు కానీ ఆ దానికి పువ్వు వస్. ఇంకా అన్ని వస్తాయి చాలా చక్కగా ఉంటుంది ఆకు. ఇది ఏంటో నాకు నచ్చదు బయటది.
అవునా నేను గంగబాయిలు అయితే ట్రై చెయలేదండి ఒకసారి ట్రై చేయ్యాలి హార్కి మంచిదన్.
చాలా అ అవును బ్లడ్ ప్యూరిఫై చేస్తున్నట్టండి అది.
అవును హెమోగ్లోబిన్ తక్కువైంది అంటున్నారూ అండి దానికి ఏం తినాలి అంటారు
దానికి ఏమ ఐరన్ కా ఐరన్ అంటే నువ్వులు తినచ్చండి కాల్షియం కావాలన్నా ఐరన్ కావాలన్నా నువ్వులు పల్లీలు బెల్లం పట్టి అట్లా చేసుకొని తింటే కొంచెం మనకి బలానికి బలము బ్లడ్ కూడా పడుతుందట బెల్లానికి
అవునా మళ్ళీ ఏంటే ఏది అడుగు నరాల్లోని క్లాట్ వచ్చినట్టు అనిపిస్తుందండి హార్ట్ లో కాదు చేతు నరాలు ఉన్నాయి కదా పట్టుకుని చూస్తే అలా అనిపిస్తుందండి దానికి ఏమన్నా తినాలో చెప్తారా
దానికి అంత ఐడియా లేదండి నాకు కూడా
అవునా
ఆ ఏం లేదు బ్లడ్ తక్కువ అయితే మనకి నరాల వీక్నెస్ అది వస్తుందని అంటారు మరి అది మాత్రమే నేను విన్నాను ఆ బ్లడ్ ప్యూరిఫై అవ్వాలంటే మనకి బీట్రూట్ జ్యూస్ అట్లా తాగుతుంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అన్నారు అంట
ఇది ఏదోలాగా కొంచెం అనిపిస్తుంది నాకు పట్టుకుని చూస్తుండు అంటే అందుకని మీకేమి ఆ తర్వాత ఎలాగా ఈ మళ్ళీ ఆకు కూరలు పొడిలు చేసి పెట్టానండి పుదీనా పొడి
ఉమ్
ఆది
కరివేపాకు పొడి తిన్నా కూడా బ్లడ్ పడుతుందటండి
అవునా
ఆ కరివేపాకు పొడి తింటే బ్లడ్ పడుతుందట నేను ఎక్కడో పేపర్లో చదివాను ఒక పిల్లగాడి కి అస్సలు బ్లడ్ లేదంటాడు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉందట బ్లడ్డు అతనికి కరేపాకు రోజు ఒక రెండు మూడు ముద్దలో అన్నంలో రోజు పెట్టారటండి నెల రోజు కి అది ఎయిట్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ నైన్ కు చేరుకుందటండి బ్లడ్
ఓకే అయితే నా దగ్గర కూడా కరివేపాకులు ఉన్నాయండి అవి నేను బాగా కొంచెం కొంచెం వేయించాలేమో కదా
ఆ కడిగి ఆరబెట్టి కొంచెం వేయించి లైట్ గా ఆయిల్ వేసి వేయించండి ఎండుమిరపకాయలు ధనియాలు అట్లాంటివన్నీ వేసి కొంచెం పౌడర్ కొట్టుకుంటే బాగుంటుంది
అవు నాకు ముద్ద తింటే బెటర్ ఏమో కదా నాకు అసలు లేదండి బ్లడ్ చాన నీరసం ఉట్టొస్తుంది దాని వల్ల అందుకు
అవునా బ్లడ్ పడాలంటే కరివేపాకు తినొచ్చండి డైలీ ముల్గాక ఒకటి కరివేపాకు ఒకటి చాలా అంటే చాలా మంచిది అన్నమాట హెల్త్ కి ముళక్కాళ్ళు అవి గుడా తినొచ్చు
ఆ ములగాకు తెలగ పిండి తెలుసు గాని నువ్వులు నూనే తీసేసిన తెలగపిండి ఉంటది అది కూడా బాగుంటదండి
అవునవునండి నేను వాడాను నాకు ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యాక రోజు ఒక త్రీ మంత్స్ అదే పెట్టారు తెలగ పిండిఅయితే పెట్టారు నాకు
ఉ ఎలా అయినా పొద్దున్నే కొంచం అంటే మేము బయటికి కూ వెళ్ళాలి కదా ఆ ఆఫీస్ పనికి అందుకు పొద్దున్నే ఎలాగన్నా ప్రోటీను ఒకా ఫైబరు ఆకులు అలాగ అన్ని వచ్చేలాగా తింటున్నాం గాని చూడండి మ్మ్ ఒంటికి రక్తం పట్టట్లేదేమో అని వినిపిస్తుందండి అంటే మనం తినొచ్చు మన్ తినొచ్చు మీరు చెప్పినట్టు కరివేపాకు ప్లాన్డ్దొ మరి ఒంటికి పట్టాలి కదా
అవును అయి మనమ్ తింటుంటే బాడీకి నెమ్మది నెమ్మదిగా అదే పడుతుందండి
అవునా
ఆ
సరే అయితే ఏం జెస్తరు ఈరోజు
ఈరోజు నేను పుదీనా రైస్ చేసానండి
అవునా ఈ స్కూల్ పం పెట్టి పంపించారా పుదీనా రైస్
మా పిల్లలు స్కూల్ చదవట్లేదండి అయిపోయింది స్టడీ అంటే వాళ్ళు అంటే టెన్త్తో అయిపోయింది మా చిన్నవాడు పెద్దవాడేమో డిగ్రీతో ఆపేశాడు మాకు బిజినెస్ ఉంది ఆ బిజినెస్ చూసుకుంటున్నారు అంతే
ఎం బిసినెస్నండి
చిన్నబాబేమో పౌరోహిత్యం చేస్తాడు
అచ్చా
హ్మ్ పూజలికి వాట్లకి వెళ్ళొస్తా తడు చిన్న బాబు పెద్దబాబు ఏమో మాకు బిజినెస్ ఇదిమాది కెమికల్స్ బిజినెస్ అనమాట ఈ ఫినాల్స్ ఉ హార్పికు అవన్నీ మేము తయారు చేసి అమ్ముతూ ఉంటాం అనమాట అవి చూసుకుంటుంటారు మా వారు మా పిల్లలు ఇద్దరు పౌరోహిత్యం రోజమో పౌరహిత్యం చూసుకు కుంటాడు అది లేని రోజేమో ఇలా డెలివరీలు అవి చూసుకుంటూ ఉంటాడు అనమాట
అవునా చదువు ఆపేశారా డిగ్రీతో నీక
ఊ
సరే అండి ఎవరు ఇదే ఆ తర్వాత ఏం చెప్పాను నేను ఏది చేసాను ఆ పుదీనా ఎలా చేసారు పుదీనా రైస్
పుదీనా రైసు అది ఏం లేదండి పుదీనాను కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి ఎల్లుల్లి అన్ని కూడా మిక్సి వేసి పట్టేయాలండి ఫస్ట్ మనం పట్టేసి కొంచెం కొంచెం వాటర్ వేయాలి అది నలగదు లేకపోతే కొద్దిగా వాటర్ ఎసి పక్కన బెట్టుకోవాలి నలిపి బాగా మెత్తగా పేస్ట్ అల తర్వాత మామూలుగా మనం బిర్యానీ సామాన్లు ఏం వేసుకుంటాము అన్ని అవి ఆయిల్ వేసి అవన్నీ వేసేసు కొన్ని ఒక ఉల్లిగడ్డ ఓ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి వేయించేసి ఈ పేస్ట్ అందులో వేసి కలిపేయటమే
కలిపిన తర్వాత మళ్ళీ రైస్ వెయ్యాలనా
రైస్ వేరేగా ఉడికి పెట్టుకోవచ్చు లేకపోతే అందులోన్న కలిపి పెట్టేయచ్చు
ఓహో ఇది కూడా సులభమైన పద్ధతే నేను ఏం చేసాంటే పొడి చేసి పెట్టాను కదా ఆయిల్ వేసి అంటే ఆ పొడిని కొంచెం వేయించి అంటే పల్ పల్లీలు అన్నీ వేసి వేయించి ఆ రైస్ అంతే అంటే అది వేరే టేస్ట్ వస్తుంది ఇది వేరే టేస్ట్ వస్తది అనుకోండి
అంతే కదండి పౌడర్ ఎండబెట్టిన పౌడర్ వేరే వస్తది ఇది వేరే వస్తది అవును
అవునా
ఉ
సరే అండి ఏంటో ఆ నువ్వుల నూనె కూడా తాగాను పొద్దున నేను ఆ ఆ పొద్దున పడగడుపున ఎందుకంటే చెప్పాను కదా బ్లడ్ నిజంగా ని మంతేలా వస్తుందంటే అదే బో
అంటే కొబ్బరి నూనె తాగండి తాగలిగితే ప్యూర్ది అది అది మనము కొబ్బరి చిప్పలు తెచ్చుకొని ఆడిచ్చింది నువ్వు ఆ ఆడుతారు కొబ్బరి చిప్పలు అక్కడికి వెళ్ళి పట్ టిచ్చి ఆ నూనె తాగండి మీకు హెల్త్ కు హెల్త్ మంచిది ఏ కల్తీ ఉండదు ఇప్పుడు బయట కొబ్బరి నూనె వాడితే హెల్దీ కాదు దాంట్లో కెమికల్స్ ఏవో కలుపుతారు పాపకి మనం చిప్ప ఎండు కొబ్బరి తెచ్చుకొని చిప్పలు ఆ మిల్లికెల్లి పట్టించుకొని ఆయిల్ పట్టించుకుంటే ఆ ఆయిల్ మనం తాగొచ్చు మేం తాగాం త్రీ మంత్స్ పడగడుపున పడగడుపుడం వెయిట్ లాస్ అవుతారు బాగుంటది కూడా హెల్త్ కూడా ఉంటది కొంచెం
బ్లడ్ కూడా పడతాదా
బ్లడ్ దానికి ఇది ఏం పడదు కానీ బాడీ ప్యూరిఫై అవుతదండి కొంచెం మనకి తేలిగ్గా అనిపిస్తుంది ఆన్నమాట ఓకే అండి బాయ్ అండి ఓకే అండి బాయ్ అండి